హలో
హాయ్ అండి
హాయ్ అండి
ఆ ఏం చేస్తరండి ఆ బాగునండి మీరని
ఆ బన్నాను అండి
ఆ ఎం చేసురండి
ఏం లేదండి అలా చల్లగాలి కూర్చున్నాం మీరు
ఏం చేస్తున్న రూమ్ లో ఉన్నాను అండి
ఓకే ఏం చేస్తుంటారండి మీరు
మేము అంటే స్టడీస్ అండి
ఓకే
హ్మ్ టీ అయిందా అండి టి తగార టీ తగరా
ఆ మాకు అలవట్లేదండి మీరు
జస్ కాఫీ అయిపోయింది అండి
అ
ఓకే
అ
మీ హాబీస్ ఎందండి
హాబిస్ ఏం లేదండి రీడింగ్ బుక్స్ మ్యూజిక్ ఇంటమ్ అంటే అండి
ఓకే క్రికెట్ ప్లయింగ్ క్రికెట్ ఆ వీడియో గేమ్స్ అండ్ అట్లా చదువుకోవడం రీడింగ్ బుక్స్
అ ఉ వాల్ద పన్నయిన కతు
అవునండి క్రికెట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగిందా ఇండియా గెలిచింది ఇలా ఒక నైన్ంట సిక్స్ రన్స్తో గెలిచందండి
ఆ ఏనంతచ న
అవునా అంటే మీకు క్రికెట్ రూల్స్ తెలుసా అంటే కొద్దిగానా అంటే కొద్దిగా క్రికెట్ గురించి ఏనా అట ఉందా ఐడియా
మరి అంత లేకపోయి కొంచెం అలా ఉ
అనా ఓకే ఓకే జ
కు తెలిసింది రవాలండి అవిస్ బాయస్ స
ఆ అర్థం కల అండి
మీరు బాయసు కాబట్టి మీకు పూర్తిగా తెలిసింటుది అంటున్నానుడి
ఆహా అంటే అంటే ఇప్పుడు మీకు తెలుసుకని ఉందా అంటే అంటే లైక్ నేప్పుడు చెప్పా క్రికెట్ గురించి చెప్పమంటారంటే లైట్గా చెప్తాను మీకు ఇష్టం
ఆ ఆ చెప్పండి
ఆ అళగా మాక్సిమం రెండు టీంలు ఉంటాయి అంట అబ ఇటుగా ఈ టీమ్ కి లెవెన్ ప్లేయర్స్ ఉంటారు అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ కు ఉంటారు కానీ అదే మొత్తం మొత్తం లీవెన్ ప్లేయర్స్ దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ ఎయిట్ మెంబర్స్ బాలర్స్ మిగా వాళ్ళు బ్యాటర్ ఉంటారు
హమ్
హమ్ ఇంగా మీకు తెలిసింటది గదా అంటే లైట్గా కొద్దిగానే ఉంటుందా క్రికెట్ గురించ అంటే కొద్దిగా సింపుల్ ఓవర్కీ సిక్స్ బాల్స్ మన ఇండియా వెర్సెస్ న్యూజిల్యాండ్ జరిగినప్పుడు ట్వంటీ ఓవర్స్ పెట్టారు
ఆ
ఇండియా వర్స్ ట్వంటీ గురించి ఇండియా ఇండియా వర్స్ న్యూజిలాండ్ నుంచి ఆ మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్టు సిక్స్ ఓవర్స్ కి మన వాళ్ళు వన్ ఆట్ యైట్ కొట్టేశారు ఒకర్ని చూసి క్రిషింటే
హమ్
హమ్ మా దాంట్లో మా ఇండియా క్రికెట్లో అంటే మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరన్నా ఉన్నారా
ఆ ధోనీ ఇష్టం
ధోనీ ఆ అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా మీరు ఇంగా సీఎస్కే ఫ్యాన్ అయితారు ఏమో
ఉ అవును
ఉ చూసారండి ఐపీఎల్ మీరు
లేదండి ఓన్లీ సిఎస్కె మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తా
ఆ ఒక్క నిమిషం అట్లే లైన్లో ఉంటారండి ఒక్క నిమిషం హలో
ఆ చెప్పండి
నేను కొద్దిగా మా రూమ్మేట్స్ వచ్చారు అందుకు డోర్ తీసేయ్ వస్తుంది ఆ అంటే మీరు సీఎస్కే ఫ్యాన్ కాబట్టి ఇగ మీ అరే ఎన్నిసార్లు మీ కప్పు కొట్టిందొ గుర్తుందా అండి
ఆ లేదండి
తెలుసుకోవల్ అండి మీరు సిఎస్కే ఫ్యాన్ గదా
మనం ఓన్లీ ధోని ఫ్యాన్ అంతే అండి
ఆ ఓకే ఓకే అంటే అదే అంటే ధోని ఫ్యాన్ క అంటే నేను క్యాప్టెన్ గదా సిఎస్కే కి ఆ
మీకు తెలుసా చెప్పండి
ఉ నేను ధోని ఫ్యానే ఆ ఇంకా అదే ఇం సిఎస్కే టీమ్ సిఎస్కే ఫ్యాన్ కూడా మాములుగా ఇప్పుడు సిఎస్కే ప్రజెంట్గా అయితే ఫైవ్ కప్స్ కొట్టింది లయ టూ థౌసండ్ థర్టీన్ లో ఒకటి టూ థౌసండ్ ట్వంటీ లో టూ థౌసండ్ సిన్స్టీన్ లో అట్లా ఫైవ్ ఇయర్స్ కొట్టింది ఫైవ్ అంటే ఫైవ్ కప్ కొట్టింది ఆ ఇంకా ఈ ఇంగ్ హోప్ అన్కున్నా సిక్స్త్ ఇయర్ ఇదే సిక్స్త్ ఇయర్ లోడింగ్ అ సిక్స్త్ కప్ లోడింగ్ అని
ఉ
ఉ నేను గాని డై హార్ట్ ఫాన్ సిఎస్ అదే ధోనికి
అంటే విరాట్ కోహ్లీ ఇష్టం లేదా మీకు
ఆ
విరాట్ కోహ్లీ ఇష్టం లే
కొలి ఇష్టమే ఈ కంపేట్ టు ధోని ఆ విరాట్ కోహ్లీ అంటే ధోనిని చూస్ చేసుకుంటా
ఎందుకని ధోనిని చూస్ చేసుకున్నారు
అంటే ప్రజెన్స్ ఆఫ్ మ మైండ్ ఎంత స్ట్రెస్ ఎంత ప్రెజర్ లో ఉన్నా కూడా ఫస్ట్ కూల్గా ఉండాలే కామ్నెస్ ఎలా అటెన్షన్ ప్రెషర్ తట్టుకోవాలని తెలుసు ఇంకా ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా కూడా సింపుల్ గా సాల్వ్ చేస్తారు
హ్మ్
మా ఆ అదే మిస్టర్ అతని పేరు ఇంకో పేరుంటది మిస్టర్ కూల్ మిస్టర్ కూలని
హ్మ్
హ్మ్ అతను ఫేవరెట్స్ షార్ట్స్ సెల్ కపూటర్ షార్ట్స్ ఆ లాస్ట్ ఇప్పుడు మీరు మీరు కాంటే సిఎస్కే టీం సిఎస్కే మ్యాచ్ చూసరు కదా ఎప్పుడెప్పుడు ధోని వస్త తడాయిలు ఫూడ్సి వచ్చి ఉంటాడని జస్ట్ అతను ధోని వచ్చి జస్ట్ ఒక నాలుగు రెండు బాల్లు ఆడినా కూడా చాలు ఫ్యాన్స్ కి అంత క్రేజు
హ్మ్
అతను గ్రౌండ్ లో కొస్తే అన్నీ విజిల్ ఫుల్ ఎంత ఫుల్లు ఇంక స్పీకర్లు కూడా పగిలిపోతాయి అంత గట్టి సౌ అంత సౌండ్ అంత సౌండ్ అస్తది జనాలు అక్కడ
హ్మ్
హ్మ్ విరాట్ కోహ్లీ కూడా ఫ్యానే బట్ ఐపిఎల్ కి వస్తే మాత్రం ధోని విరాటి విరాట్ కోహ్ అంటన్నాడు కానీ ఇండియా టైమ్ లో ఇండియా టీం కి ఆడితే విరాట్ కోహ్లీ మాత్రం విరా విరాట్ కోహ్లీ ఫ్యాన్ కూడా
హ్మ్
ఆ చూడాలి ఈ మంత్ ట్వంటీ డేస్ స్టార్ట్ అవుతుంది ఐ పీ ఎల్
ఆ
ఫస్ట్ మ్యాచ్ మొత్తం ఇదే సిస్ కస్తే చాలా ఉంది థర్టీ థర్టీ మార్చ్ చూద్దాం మ మీరు సి ఎస్ కె ఫ్యాన్ కాబట్టి చూస్తారు ఖచ్చితంగా
హ్మ్
ఎంటండి
మీరు చెప్పండి ఏ బిర్యానీ బిర్యానీ చేస్తారు
మేమేం చేయమండి స్టడీయింగ్ మేమంతే
ఓకే మీరు గూడా స్టడీయింగా
హ్మ్
ఆ అంటే అంటే స్టడీ అంటే బీటెక్కా లేక డిగ్రీయా
ఆ డిగ్రీ అండి
డిగ్రీ నా ఓకే ఓకే ఎక్కడండి అంటే లోకల్ అంటే ఏ ఏ స్టేట్ ఓహో బెంగుళూరు ఓకే ఓకే ఓకే ఆ నేను స్టడీ ఇక్కడ ఆంధ్రా అండి
ఓకే మీరేది తీసుకున్నారం
బీటెకా అండి బిటెక్ కర్నూలు పుల్లారెడ్డి
ఓకే ఏ యెయ్యరండి
థర్డ్ ఇయర్ అండి మీరు
న ఇప్పు సెకండ్ ఇయర్ అండి
ఓకే హ
అ
హలో
ఆ చెప్పండి
ఏం చేశారంండి భోజన చేజ
ఆ ఇడుద టీ అదే టీ అం సమోస ఇ ఇయినండి కాఫీ అం సమోసా ఇంగ ఆఫటర్నూన్ అయితే జస్ట్ పీజీ లో పెట్టిన ఫుడ్ తిన్నాం అదే అన్నం పప్పు
మా
ఫనాల సార్ మ్మ్మ్ మీేరేని
మాది మామూలు అండి అన్నం సాంబార్
ఓకే అమ ఎలా ఉందండింటే మీకు ఎలా ఉంటుే ఏదంటే మీరు స్టేయింగ్ అట్ హోమ్ అంటే అప్ అండ్ డౌనా లేకపోతే పీజియా
ఆ పీజీ అండి
ఇ ఎలా ఉందింటుారు మీ ఫుడ్ కూడా అంట బెంగళూ బెంగళూరు అంటున్నారు కదా
ఆ చప్పగానే ఉంటదండి హల్వాటు అయిపోయిందంత థ్యాంక్ యూ
అదే మా ఫ్రెండ్స్ కూడా బెంగళూరు చదువుతున్నారు వాళ్ళందారు ఫుడ్ బాగరు ఎక్కడా టేస్ట్ సరి ఉ అందుకు అడిగనా సరే ఇంకేమండి
సరే ఉంయితే
ఓకే ఓకే క తా బాయ్